పంది
ఏం చేస్తున్నారు బాగున్నారా
హలో
హలో వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఎలా ఉన్నారు
బాగున్నా అండి మీరు బాగున్నరా హలో హలో హలో వినిపిస్తుందా అండి మా వాయిస్ ఆ మాట్లాడొచ్చండి చెప్పండి
మీకు వన్ వంట వస్తుందా
ఆ వచ్చు అండి చేస్తా అండి వంట మేము ఆ బిర్యానీ చేస్తామండి
ప్రాసెస్ చెప్తారా
బిర్యానీ ప్రాసెస్సా అండి
ఆ
ఫస్ట్ రైస్ తీసుకోవాలండి రైస్ తీసుకొని కడిగి పెట్టేసి ఒక బౌల్ లో ఆ సపరేట్ పెట్టేసేయాలి
అంటే దాని రైస్ ఇంతని ఈ రైస్ ఇంతని ఉండి కదా
ఆ మనము ఆ ఇంతమంది ఉంటాం కదా ఒక టెన్ మెంబెర్స్ కి టూ మెంబర్స్ కి టూ మెంబర్స్ కి అయితే మీరు ఒక ఏమంటారు ఫోర్ గ్లాసెస్ అలా తీసుకోవాలి క్వాంటిటీ ఆ ఫోర్ గ్లాసెస్ టూ గ్లాసెస్ అని అలా తీసుకుంటే మనం మనుషుల్ని బట్టి ఎంత తీసుకోలో అంత క్వాంటిటీలో తీసుకొని చికెన్ వన్ కేజీ తీసుకున్నాం అం కొండి అది పిక్ ఆ వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసేసి పెరుగు ఇంగ్రిడియంన్ట్స్ ఉంటాయి కదా
ఆ ఇవి కూడా ఎస్త తరా అవి పూ కొత్తగా వస్తాయి చూడు పూ మాదిరి
ఆమ్ అవి వడ మసాలా పొళ్ళు అన్నీ వేయాలండి ఉమ్ చికెన్ మసాలా పొడి గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసి మి ఆ మిక్సీ పట్టి వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు
హ
అవన్నీ ఉప్పు కారం అవన్నీ చికెన్లో వేసేసి మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసినాక ఒక ఫి్ టెన్ మినిట్స్ అలా ఉంచాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా లేదంటే సపరేట్గా కొంచెం ఒక పక్కన పెట్టినా బాగుంటుంది తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ముట్టించేసి ఆయిల్ ఆయిల్ లేదా గీ ఆయిల్ బదులు గీ గీ వేసుకుంటే బాగుంటుంది టెస్ట్ సుపర్
గీ బాగుంటుందా
ఆ అవునండి
తగి అది టేస్ట్ వేరుొస్తుంది గీ టేస్ట్ వేరొస్తుంది కదా
అవును అప్పుడు మీరు అచ్చం గీ తినలేన అనుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని చేసుకోవచ్చు
రెండు వెయ్యొచ్చా
అదిే రెండు వేయొచ్చు అదొక స్పూన్ అదొక స్పూన్ కొంచెం మసాలా ఆనియన్స్ టొమాటోసు అన్ని కొంచెం ఫ్రై చేయాలి దీప్ ఫ్రై చేసిన ఆ అది ఫ్రై చేసినాక ఆ వాటర్ పోసినాక ఆ రైసు కలిపి పెట్టేసుకుంటాం గా ముందే మనము చెప్పండి
దాన్ని అప్పుడే వన్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అ అది హాఫ్ పర్సెంట్ అవ్వాలి కదా రైసు
అదే అండి ఇప్పుడు మనం మసాలా అవన్నీ ఉన్ ఆహా అలా కాదండి మనం మసాలా అంతా వేసుకుంటాం కదా బాయిల్ చేస్తాం కదా కొంచెం ఫ్రై చేసినాక డీప్ ఫ్రైగా అందులోకి వాటర్ పోస్తాం ఇంత క్వాంటిటీ అని ఇప్పుడు త్రీ గ్లాసెస్ రైస్ అనుకోండి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోయాలి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్
తీసి పెట్టుకోరా
ఆహా లేదండి ఆ వాటర్ పోసి
కూడా చేస్తారు కదా కొంతమంది ఇట్లాంటే
ఆ టూ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఆ
ఇట్లా చేస్తే బాగుంటుందా అట్లా చేస్తే బాగుంటుందా
ఆ మాములుగా ఇలా వాటర్ లో బాయిల్ చెస్ సగం బాయిల్ చేసుకోకున్ కుండ చికెన్ తో పాటు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుందండి.
టేస్ట్ కు
ఊ
అవి వాటిని ఏమంటారు అది మసాలాలు వస్తాయి చూడు పూల్ పువ్వు మాదిరి ఉంటుంది ఒకటి పువ్వు ఇంకా ఏవేవో సంథింగ్ వస్తున్నాయి కొత్తగా ఒక ప్యాకెట్ లో వస్తాయి చూడు వాటినే వండుతారు
గా పోధవ్ చెక్ ఇంకా లావలంగాలండ్ ఉంటారండి
ఇప్పుడు బిర్యానికే సప్రెట్ ఇప్పుడు బిర్యానీకే సపరేట్ వస్తున్నది కదా
హ్ బిర్యానీ కావాల్సిన దినుసులు అంటే ఇస్తారు ఇంగ్రీడియంట్స్ కావాలి బిర్యానీకి అంటే ఇంకా అలా చేస్త్
అంటే ఫస్ట్ ఆది మనం మామెరి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి కదాం ఫస్ట్ మొత్తం మ్యారినేట్ చేసుకుని పెట్టుకుని తర్వాత వంట స్టార్ట్ చేయ్యాలిరా
ఆ అవునండి మీకేమొచ్చండి కర్రీస్ కానీ చికెన్ బిర్యానీ మటన్ ఫిష్ కర్రీస్ ఏమనచ్చా
నాకు ఇదే అంటే ఇది వేరే దాంట్లో తెలుసు ఎట్లా అంటే బిర్యానీని ఇంకో రకంగా ఫస్టు రైస్ బాయిల్ చేసి కొంచెం ఎయిటీ పర్సెంట్ దాకా దాంట్లోనే రైస్ బాయిల్ చేస్తాం కదా అ వాటర్లోనే పుదీనా ఇంకా ఏమైనా చె అవి ఫ్లేవర్స్ ఉంటాయి కదా
పుదీనా కొత్తిమీరా
అది వేసేసి ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చికెన్ నార్ అమలు గారు చేసిన తర్వాత అది దీ ఇంట్లో వేసి మనకు కావల్సినవన్నీ వేసి అయిన తర్వాత కొంచెం కుక్ అయి ఉంటుంది కదా చికెన్ అ అదయిన తర్వాత ఇ రైస్ సగంకి ఆ రైస్ మొత్తం వేసి కొంచెం సేపరేట్ చేస్తే ఆ రైయిస్ కూడా కుక్ అయిపోతుంది దాంతో పాటు
ఆ మొత్తం బాయిల్ అయిపోతుంది ఆ
మొత్తము బాలైయిపో అతుంది దానికి కొంచెం బరువు పెట్టాలి కొద్దిసేపు బరువు పడితే ఆ పైనాద గంజే కాంచకొండ పోసి వండభోసింనా గంజి కానీ ఏదైనా కానీ కొంచెం
ది
ఆ ఎట్లైనా మనంకొంచెం బరువు పెట్టాలి బా అంటే ఫ్లేవర్ కొంచెం ఇది వే వస్తుంది
ఆ టేస్ట్ వేరే వస్తుంది.
ఇది టేస్ట్ వేరే వస్తుంది. కొంచెం దమ్ చేసినట్టుంటుంది. కొంతమంది ఎట్లా చేస్తారు. డైరెక్టు కుక్కర్లోనే మొత్తం అన్నీ ఒకేసారీ వేసి మొత్తం ఆ ఆ అది ఒక రకంగా ఉంటుంది. దానికన్నా ఇది కొంచెం బాగుంటుంది. టేస్ట్ మ ఫుడ్ కలర్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకొని తినడానికి చూడ్డానికి, అది బిర్యానీ అనేటట్టు కొంచెం బాగుంటుంది. ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇట్లా ఉంది ఇంకా వేరే రకంగా కూడా చేయించా
నాకు అంత ఐడియా దాని గురించి లేదండి. ఒక ప్రాసెస్ తెలుసు. మీరు ఇంకొక ప్రాసెస్ చెప్పారు కదా. ట్రై చేస్తాను నెక్స్ట్ టైమ్
స్టాటస్ ఎవన్ అంటే ఫిష్ కర్రీ ఫిష్ రాదు కానీ తెలుసు ఫ్రై జస్ట్ ఫ్రై ఫ్రై మాత్రం కానీ జస్ట్ అది బయట ఎప్పుడు చేయ్యిలేదు. కానీ తెలుసు అంత ఇట్లా అట్లా జస్ట్ దానికి మసాలా అంట మా ఇంట్లో వాటివే మనీ మంచంని వాటిలో కొంచెం నీ నిమ్మకాయ వేసుకొని మొత్తం కలిపి ఫిష్ కి మంచిగా కడిగిన దానికి పట్టించి కొంచెం ఫ్రై చేస్తే అయిప టేస్ట్ బాగుంటుంది. అది ఒక రక మంకా ఇంట్లో తినడానికి బాగుంటుంది బయట వాటి కన్నా
ఫిష్ అది బాగా చేస్తా అండి
ఉహు అంటే పులుసు చేస్తారా
ఆ పులుసు చేస్తాం మేము
ఉహు ముద్ద ముద్ద వస్తదా రాకిీ ముద్ద
ఆహా రాదండి నాకు మీకు వచ్చాండి చేయడం
అంత రాదు చేయలేదు ఎప్పుడు
హ్మ్ ఉ
ఇంత రాగి ముద్దా చికెన్ కానీ బాగుంటది అట్లా తిండానికి సంగటి అంటారు. మీరు సంగటి అంటారా
రాగి సంగాటి అంటాం మేము జొన్నం వద్ద జొన్న రొట్టెలు ఇవన్నీ ఉంటాయి కదండి మీరు జొన్న రొ ఆ జొన్న రొట్ట చేస్తారంండి
ఆ జొన్న రొట్టే అది వచ్చు అంటే ఒక్కసారి ట్రై చేసా కానీ అది కొంచెం లావు వచ్చియి ఫస్ స్టైండ్ కదా అది కొట్ అది అంటే అది పర్ఫెక్ట్ షేప్ లో రాలేదు వచ్చింది ఏదో ఒక రకంగా పర్లేదు అంటే లా వచ్చది ఫస్ట్ టైం బంది ఇంకా దాని తర్వాత పై చేయలేదు
అని చేసే కొందుకి పర్ఫెక్ట్ వస్తుందంండి ఏదైనా
ఆ అది ట్రై చేయాల ఫస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది
ఆ
ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తా
ఓకే
ఓకే సరేనా
ఆ సరేనండి
లై
ఆమ్ బాయ్ అండి